హలో. ఆ మేడం వినిపిస్. ఆ వినిపిస్తుందా.
ఆ వినిపిస్తుంది. హలో మేడం వినిపిస్తుంది. ఏం చేయట్లే ఓ
తున్నా
ఏం చేయట్లే ఇగో ఈవినింగ్ వర్క్. చేస్తున్నా.
ఈవినింగ్ వర్కా. నేనేమ్లే. ఇప్పుడే ఈవినింగ్ వర్క్ అయిపోయింది. ఇగా మిషిన్ ఎక్ క్కుదామనీ. స్టిచ్చింగ్ చేద్దామని చూత్తున్నా. రాలే రాలే. ఉమ్ ఏమ్ వండారు. ఇయాళ కొంచెం లేట్ ఉంది. ప్రోగ్రామ్ ఉంది లేట్ ఉంది అన్నది.
అంటే ఈవినింగా ప్రోగ్రామ్.
మార్నింగ్ నించి జరుగుతూనే ఉంది ప్రోగ్రామ్.
ఆవునా. నిన్న స్కూల్లుందీ. ఇది చేయడానికి కలెక్టర్ వచ్చిండ అయితే
అవునవును కలెక్టర్ గారు వచ్చారు.
అవునా
ఆ
ఏం చేయ్యట్లే కూచున్న ఓట్టిగానే. సాయంత్రం పని చేసిన అన్నం అయింది. గానీ కూర ఉండాలి ఏదో ఒకటి
నాకు మార్నింగ్ కర్రీ ఉందిలేండి అన్నవ ఉండడితే అయిపోతుది కబేజీ క్యాబేజి వండిన
ఆ హా
ఆ మార్నింగ్ నల్ నీల్ రాలే బటిల్ ఆ మేడం
ఇక అన్నం క కరీ ఉం అంటే అన్న నైట్ అయినా పెట్టొచ్చు పది నిమిషాలు
ఆ బైస్ కడిగి రైస్ కుక్కర్ లో పెట్టేస్తా అయిపోతుది ఉంది ఉంది అత్తమ్మ వచ్చింద మీ మీయాతమ్మ వచ్చిన్రా
ఇగ రాలే ఇంగ అన్ నిన్న ఇంటికదనే ఉంది నేను పోయన కద నిన్న తా నిక్కన్ని ఉంది క్కడ ఇవ్వాల పోయింది ఇ ఇక అక్కడనే ఉంటది
ఆక్కనే ఉంటదా ఎట్లాంది ఇప్పుడు ఆ బాబుకి
రిపోర్ట్స్ కొంచెము ఫోర్ డేస్ టైం పడుతుందని చెప్తనీగా
అవునవును
ఆ ఇగ ఆది వోత్తనే ట్రీట్మెంట్ స్టార్ట్ చే తరు
అవునా
ఎప్పుటిదాంక వినా యాంటీబయటిక్ ఇచ్చి వచి స్తున్నారు
ఓహో ఏ కవరవళిక ఆ వచ్చిండు
హ్మ్ ఎం చేతన్నావ్
ఇప్పుడే సెల్ చూసిండు, కాసేపు స్కూల్ నుంచి వచ్చి, ఇంకా ఏమైనా స్నాక్స్ తెచ్చుకుంటా అను పోయిండు.
ఉహ్
రేపు ఆడుకొని క్రికెట్ ఆడి రాసుకుంటారంట హోమ్వర్క్స్
హ్మ్ ఎందుక్ నువ్వు అయ్యి ఇయ్యి ఏం కొనీయకు బయట వో మా వోళ్ళు అట్లా తిని తిని ఇప్పుడు హాస్పిటల్ అయిరు
ఆ అదే అవ్ టారు చూడండి కాన్స్ స్వీట్ కార్న్స్ స్వీట్ కార్న్స్ తెచ్చుకోడానికి పోయిండు హ్మ్ ఇగ అయ్యే
తీడతానంటే అదేంది ప్యాకెట్లలో వత్తవి ఫైవ్ రూపీస్ వి అవ్వ
ఆహా అహా కాదు ఇక్కడ చెలిగవాళ్ళు పిల్లల ఇ ఒక ఫైవ్ టెన్ రూపీస్ తీసుకుని ఇస్తారు వాళ్ళ పిల్లలు తింటారని ఆ తెలిసిన ఆయన
హ్మ్ ఉహు
ఉ
తాదు అంటే స్వీట్ సన్న కంకుల లేకపోతే మామూలుగా వేరే కంకులా
స్వీట్ కార్న్ లక్ కంకుల్ అండ్ నం నార్మల్గా పన్ చెలకలలో పండిస్తారుగా ఒట్గా అన్నా లేప్ పో స్వీట్ కార్న్ గాదు మామూలులే అంత స్వీటు గా ఏమి లేదు అయితే లేవు మా మామూలు తిన్నట్టే ఉన్నాయి
ఆహా
ఉ ఇంకా జున్న ఉ జున్ను ఏం చేతుంది
ఓ ఎతిక వాళ్ళ ఇంటికి పోయింది ఆటకు
ఆ
అదిగా రోజ్ ఈవనింగ్ ఆ వత్తది బ్యాగ్ ఆడ బెడుతది ఈ ఆట కు పోతది
అ మాకి ఇయలా మార్నింగ్ కరెంన్ ట్ పోయింది అవి వ షార్ట్ సర్క్యూట్ అయి కరెంట్ పోయి కరెంట్ లేదు మార్నింగ్ నుంచి
ఓ అవున మరి చేయలేదా ఇప్పుడు
చేసిర్ చేసిర్ వచ్చింది ఇప్పుడు మార్నింగ్ బట్టలు పిండుదం అంటే కాలె ఇగా ఉ
అవునా
ఉ
మరి ఇప్పుడు పెట్టినవా వాషింగ్ మిషిన్ ఆన్ చేసినావ
చైలె చైలింగ అన్నడు పైన నల్ల వొచ్చిన నీళ్లు వచ్చెటప్పుడే చేయలే మేడం నీళ్ళు వచ్చేటప్పుడే పెడతా
నీళ్ళు వచ్చేటప్పుడు పెట్టొద్దు అనేగా మన మేడం మేడం
ఆ ఎందుకు
హలో అది ఒకసారే ఏం ఒక్ ఒక్కసారే దాన్ ట్లో ఉండే చిన్న చిన్న నలుసులు మళ్ల అక్కడ అందులో పడతయి కదా ఇబ్బంది అయి తది వాటర్ పెట్టినాంక ఒక అర్ధగంట తర్వాత పెట్టామన్నది
అహా అవును ట్యాంక్ నిండిన తర్వాతనే పెడతా ఇక మళ్ళీ వాటర్ పడుతూ ఉంటది కదా అందులో ట్యాంక్ నిండా చేస్తాన ఊమ్
స
కొట్టుకొవద్దు
మ్ ఇంకా చెప్పాలె
మా వాడ వ లోలు అంటే
గోల బానే ఉంది
అ
మ్ మా వాడే సైలెంట్గ్ ఉంది ఆ సిగ్నల్ కట్ అయితాంది నీ దగ్గర
అ
హలో హలో
చెప్పా కదా హలో మేడం
అ
హలో ఇక్కడ చెప్పా కదా కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లమ్ ఉంటదని
అవునవును
ఉమ్ మా మా సైడ్ ఒక టవర్ ఎస్తే అయిపోవ్ మంచి మా సైడ్ ఒక టవర్ ఎస్తే స్తే బాగుండు అంటున్నా
ఎవరికన్నా ఉంటే ప్రపోజల్ పెట్టరాదు మరి
ఆహా హా పెడదాం పెడదాం జియో ఒడికో ఎయిర్టెల్ ఒడికో పెట్టాలిగా ఉమ్ అందరూ క ఆ అప్లికేషన్ పెడితే అందరం కలిసి మంచిగుండు ఈ రోడ్డు మీదకి ఒత్తే సిగ్నల్ ఉంటది రోడ్డు మీద ఉంటేనే మరి మా వినిపిస్తుంది మరి ఇంట్లోకి ఉంటే మాట వినిపడట్లేదు ఫోన్ వస్తే ఫోన్ పట్టుకొని రోడ్ మీద కి రావాల్సి వస్తుంది
ఎట్లాగ ఫోన్లు నేను ఎవ్వరు జనాలు బయటకి ఒత్తలేరు అని సిగ్నల్ కడియ ట్చేతండు కాని ఇట్లన్నన్న బయటకి ఒత్తరని ఇట్లా
అంతే అంతే హ మ్ హ్మ్
ఫోన్ చేసిండా మీ తమ్ముడు
చేసిండు చేసిండు అయి పేయింది ఎమ్మటే ఫైవ్ మినిట్స్ లో విట్టిండె ఇగఫమ్మేదె యే మళ్ళీ రంజాన్ షాపింగ్ కెళ్ళినప్పుడు
ఆహా ఎందుకు మండే హాలిడే తీసుకుంటా అంటన్నావ్
ఏవో టేనే ఇల్ల్యా టూ డేస్ షాపింగ్ అయిపోదుగా, ఒక డే మళ్ళీ మండే రోజు రావాలి కదా వచ్చడానికి టైమ్ సరిపోదుగా మార్నింగ్ రావాలంటే,
అవునులే
మ్మ్ ఏమో మేబి చూస్తాను దొరుకుతే వస్తాం దొరుకితే వచ్చేస ఈవినింగ్ కల్లా వస్ అయిపోతే వచ్చేస్తాను లేదు టైల్ లేదు అంటే ఆ నైట్ కూడా షాపింగ్ జేయాలి అనుకో ఆ నైట్ ఉండి మార్నింగే బయలుదేరుతా
మేరాలొత్తదా
రాదు
ఆ ఒక్కదానివే పోతావ నువ్
అంటే షాపింగ్ మా ఏరాలో వస్తుది మా ఏరాలో వస్తది
షాపింగ్ కే మరి
ఆ ఆ వస్తది వస్సది ఆ ఇక్కడి కన్నా ఇంటికి వస్తదేమో
హలో
ఆ తీసుకుంటాంగా మేడం ఇంకా పెద్ద ఫెస్టివలు వస్సే ఇయర్లీ వన్స్ అయినా తీసుకోవాలి గా బట్టలు.
అదే అదే మీకు ఇదే పెద్దది అనుకుంటా
ఆ ఆ ఇదే పెద్దది, ఇ దీనికోజేసినట్టు షా షాపింగ్ ఇంకా బక్రీద్ కి వాటికి తీ తీసుకోము ఇంకా, మీకు దసరా కే మీరు ఎట్లా తీసుకుంటరు బట్టలు
అంతేలే
మ్మ్ హ్మ్
మీ అత్తమ్మగి ఇట్లా తీసుకోవాలిగ అందరిక్
ఆ అత్తమ్మ వి దీస్కో అత్తమ్మా
ఉం
అత్తమ్మా ఉన్నాయి బట్టలు నాకు నాకు వచ్చేటివి ఇద్దరు కొడుకులు నాకు ఇచ్చేయండి డబ్బులు దాస్కుంటా అంటుంది
మీరండి ఇత్తరెమొ మరి వాళ్ళు ఇత్తరా పండక్కి
ఆ ఆ ఆ వాళ్ళు గూడ ఇస్తరు
అంతేనా
వాళ్లు కూడా ఇస్తరు ఉం
ఉం ఇచ్చిపోతాడా మేడం వచ్చినప్పుడల్లా మీ బావ మరి మీ అత్త తమకి ఎంతో కొంతో
ఉం ఉన్నప్పుడే ఇస్తరు లేనప్పుడు ఇగ మళ్ళ ఒత్తలే అని పోతడు అంతే
ఉం ఆయిన గూడా మంచినే ఒస్తాయి గదా
అలాగని ఏమీ లేదు ఎప్పుడైనా ఇయర్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అంతే ఇఅ సంవత్సరానికి రెండు మూడు సార్లు అన్న చూడు రాదండి వెయ్యి రొన్ వెయ్యి పదిహేను వందలు జొన్నరొట్లేస్తున్న
ఉమ్ ఒక బిడ్డ ఒక కొడుకు పేదవాళ్లకు
ఉం కనీసం ఫోన్ చేశి ఎట్లున్నావ్ ఏంటి ఆ పెద్దోళ్ళ బీ బీటెక్ అయిపోయింది ఈమెది డిగ్రీ అయిపోయింది
మీ బిడ్డెదా
ఆ
ఒ కో
ఆ బీటెక్ అయిపోయింది పెద్దోళ్లే
జాబ్ చేస్తున్నరయినే
అదేదో కోర్స్ నేర్చుకుంటుండు వన్ ఇయర్ కోర్స్ అంట అది అయిపోయిన తర్వాత జాబ్ జయిన్ అవుతాడు ఆ కోర్స్ లో జాయిన్ ఏదొ అం
ఇంగ ఎట్లాయితేం వాల్ల ఖర్చులు రవడ్డయి తి మనకే ఉన్నయి
ఆ మనకు ముందున్నె ఇంకా ఇప్పుడు ఏం లేదు నక్ ఆటో ఇటో టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూలల్లో అయిపోతున్నాయి కానీ ఇంటర్లో ఎట్లుంటదొ ఉ ఇంటర్ కూడా టెన్త్ ఇంటర్ కూడా టెన్త్ మంచి మార్క్స్ తెచ్చుకో అంటున్న మీ కోడల్ని మంచిగా తెచ్చుకుంటే ఫ్రీ సీట్ వస్తద అహ
అవును మరి కష్టపడతేనే కదా మళ్ళ రెండు సంవత్సరాలు మంచిగా ఉంటాది
మంచిగా హాస్టల్ ఒకటి హాస్టల్ కి ఒకటి కట్టుకున్న ఫ్రీ సీట్ వస్తే మంచిగా ఉంటదని మ్మ్
ఇంకా హారిక సేఫ్ లో పడ్డదనుకో
అవును అది మేం చేయబట్టే మేం పోయి మాట్లాడబట్టి ఆ ఎందుకంటది మేము పొయ్యి చెప్పడం వల పోయి మాట్లాడిన్రు
మ్మ్
మ్మ్ మళ్ళీ తిండి ఆ ఓకే మేడం మళ్ళీ ఆ నేను కూడా స్టిచ్చింగ్ చేసేది ఉంది బాయ్